హలో వినిపిస్తుందా
ఆ విన్పిస్థిండండి
కొంచెం గట్టిగా మాట్లాడండి మీ దగ్గర సౌండ్ చిన్నగా వస్తుంది
వినిపిస్తుందా అండి ఓకేన ఇప్పుడు వాయిస్
ఆ యే ఓకే ఓకే ఇప్పుడు ఓకే
న్నారా అండి ఏం చేస్తున్నారు
తిన్నామండి ఏం లేదండి ఏమైనా సినిమా చూద్దాం అనుకుంటున్నా ఏమైన్నా సినిమా సజెస్ట్ జేయండి నాకు
అన అంటే ఇప్పుడు న్యూనా లేకపోతే
ఏదైనా పర్లేదండి ఒక మంచి మూవీ చూద్దాం అనుకుంటున్నా లైక్ లవ్ స్టోరీ
లవ్ స్టోరినా మల్లీ బాహుబలి ఓల్డ్ మూవీస్ లో
ఉమ్ ఏది
మజిలీ బొంటదండి
అవునా నేను చూస్తా అయితే ఈసారి ఈ రోజు కొంచెం ఐనంక చూస్తా అండి ఒక పావు గంట ఆగి
ఆ అండి ఎప్పుడైనా థౌసండ్ పిల్లర్స్ టెంపుల్